ఊ అంతునా ఊ
పడుతయ్యా హలో
ఆం
ఉమ్ ఏం చేస్తున్నావు
ఉంగ్ ఈ వడలు పెట్టింది స్నాక్స్
వరకంది పప్పులు ఆహా చిల్లు చిల్ చిల్లు అంటారు దాన్ని
పిండుతంటే ఆయిల్ వత్తంది
హ్మ్
పిండి తంటే ఆయిల్ వస్తుంది
బా అది ఆయిల్ కాద్అది నెయ్యి మీకు తెలియదు ఆయిల్ అనుకుంటారు మీ ఆంటీ గుర్ తెల్వద వే ఆయిల్ అని ఉ ఆవు ఎం ఎందుకు అంతగనం గ్యాస్ లేదా
మవోలు ఏం చేస్తునరు తెల్సా గ్యాస్ అయిపోయిదేమో అని
ఆ
కుక్కర్ ఉంటది గదా రెండు రైస్ కుక్కర్లు ఉన్నాయి
ఉ
చార్జత్ రైస్ పెట్టడం
ఆ ఎక్కడా మీ రూమ్ లోనా మీ ఆండి
మకు టేబుల్స్ ఉన్నాయి కదా రూమ్కి చాలా అటో కేబుల్ ఇటో కేబుల్ ఇగ దాంట్లో ఒక రైస్ కుక్కర్ లో అన్నం ది రైస్ కుక్కర్ ల అన్నం అది ఉడుకాగానే మళ్ళ అన్నం
అది
రెండు రైస్ కు రెండు రైస్ కు ఆ రెండు రైస్ కుక్కర్ లు కదా
ఆ
ఒక తీ ఫోర్ టైమ్స్ పెట్టాగానే ఉడుకుతాందన్నాం రైస్ కుక్కర్ తీసి పెద్ద గిన్నెలో పెట్టి పోయేటపుడు పెడుతుంది బాక్సు
ఓ మం చిదె గ్యాస్ సేవ్ చేస్తుంది మీ మేడం
ఉ
గ్యాస్ సేవ్ చేస్తుందా మీ మేడం
చే చేసినట్టే చేస్తున్నట్టు కూడా రోడ్ మీద ఉన్నవా హస్పిటల ఉన్నావా
రోడు మీదే
ఎ
ఏ డిశ్చార్జ్ బిల్లు రాపిస్తంటే వాడు ఏందో ఇప్పటి వరకు రాయాలిదు డిశ్చార్జ్ బిల్లు
అది అండి
వాడు రాయకుండా మమ్మల్ని పైన కూర్చోబెట్టి రాయ కుండా సోల్లు చెప్పుకుంటాడు నేను వచ్చి డిశ్చార్జ్ బిల్లు అన్నా. ఆ ఏవ ఏ పేరంటే మనోజ్ అన్న ఫోర్త్ ఫ్లోరా ఫోర్త్ ఫ్లోర్ కోస్ పో బ్రో అన్నడు గంట నుంచి వెయిట్ చేస్తున్న డిస్చార్జ్ బిల్లు కోస్ తం ఎల్లి పోతావా బ్రో ఏంది
ఇంకో ఇంకెక్కువసేపు ఉంచుతాడు కావాలనే
అవునవును
నువ్వు అది బిల్ ఎకువ్వు కట్ అనికి
హ్మ్మ్
సరే గానిమను హ్మ్మ్
మనం అడగ అడగపో మనం అడిగితేనే అయితది మీరు అడిగే
ఆ ఆడకపోతే ఇయడంట
ఆ ఇయ్యడు ఎంది చెప్పింది రాత్తిరి ఇప్పుడు జండ్రల్ వార్డ్ కి షిఫ్ట్ చేయరాదు మాఅత్తని
ఐసియు నుంచి జండ్రల్ వార్డ జండ్రల్ వార్డు కొంచక్కువే పడుద్దిగా మనీ
మ్మ్ టీటు ట్రీట్మెంట్ కూడా కొద్దిగా ఉం టది
ఎందుకు జండ్రల్ వార్డు అనిపోయింది సగం రికవరీ అయి వచ్చిందనే అర్ధం కాబట్టి. ట్రీట్మెంట్ ఎక్కువుండదు దానికి దెలవక అందరూ ట్రీట్మెంట్ ఉంద ట్రీట్మెంట్ ఉందంటున్నారు
మేం సైద్రాబాద్ లో బ్రో మా బావ చొక్కలు నాలుగు చొక్కాలు పాయింట్లు పాయింట్ అయినా నాలుగు చొక్కాల అయినా నాలుగె అంట
ఎందుకు
కస్మా బజార్ తెల్సా మీకుంది కస్మా బజార్
పోయాంగ
పోయినప్పుడు తీసుకోలా
నీ చూపెడితే ఏమన్నావ్ అస్తే బాలేదన్నావ్ నువ్వు పోయి తీసుకో కొ
నువ్వు ఇప్పుడు వెయ్యి కొడతావా
ఇప్పుడు కాదు నువ్వు మొన్న షాపింగ్కి అడిగితే వద్దనవ్ సరే నీకెందుకు ఇబ్బంది అని నేను కూడా ఏం కొనుక్కోలేదు నేను కొనుక్కున్నా నిన్ను కాదని చెప్ప
కస్మా బజార్ బలాంట కస్మా బజార్ క పోయింది బస్ స్టాడ్ వె నకల్ద
ఈ రైల్వే స్టేషన్ కడడి మేం పోయింది అంటే ఇ అది కూడా దగ్గర దగ్గర అదే కానీ అదే కావచ్చు నేను తర్వాత నేను తర్వాత షాపింగ్ చేయచ్చనిం కోన్లేదు తర్వాత ఇట్లా అయింది
సరే ఇప్పుడు ఎంది వాళ చస
ఆ
మెస్ ఎంతరు
ఇజా ఏమో తెరువదు ఏం బట్టి తిరో
నైట్ లో పోలీస్ల్తరు త మరి నైటీ రావదు
తొమ్మిది టెన్న టెన్న ఎన్నఫ తెలుసా టెన్నకు రావచు మంచిగా మళ్ళీ మన నువ్వు పోయినాక మళ్ళీ వాళ్ళు కార్ వేసుకొని వచ్చ తెలుసా
అర్థం కల
మళ్ళ నువ్వు బైక్ మీద ఉన్నప్పుడు పోయిన కదా నువ్వు పోయినాంక కా కారేసుకొ వచ్చారు
చెక్ చసి ఉల్గ తాగి వునాడు అని
ఆ
నేను తక్కుండ చేసినావుగాద నన్ను
నిన్నప్పు నిన్న తగనిద
నేను ఎక్కడ తగిన తిపించా అని తి తినేసేనక తగను కదా నేను
మంచి అయింది
ఉ
అట్లని మరి నేను ఆలే మన మొన్న సేఫ బబడి తపచ్చిన
తిన్న తర్వాత తాగడం అదవట్లేదు మనకి
అలవాట్లేది కరెక్ట కానీ ఇంక దాగడం లేదు
అదే పడు ఇప్పుడు మనతుస్తకోం మల్కిస్తా ఇ మందుబంట వందు పోయిటప్పుడు నూలుకన్న వసాత
నైతే బాగుంది కదా నువడుత
బానే ఉంది చికెన్ బాగా చేసింది
ఉ
అే బాగుంంది ఆ అడగడ మచగా అ ము ము క్కలేసారా బాగానే
బానే వసింది ఎమనా
మీరిద్దరు చెపిస్తున్నారు కాబట్టి క్వాంటిటీ తక్కువ వచ్చింది కదా
వసి తెలుసా
అక్కడ లోపల వెళ్తే కొంచెం కొంచెం ఇస్తుంది బయట
అది ఫస్ట్ ఫస్ట్ చేసింది కదా
ఉ
వేడి చేయాలి కదా కళయిలే వసి వేడి చేసిది కదా
అట్లా రాదు ఆమెకి
అసే రాలేదు ఏనా కవర్ మొత్తం కాలిపోయింది కా కా కొంచెం రైస్ కూడా కవర్ క మొత్తం వండుకొని ఇది ఆ స్మెల్ ఉంటది స్మెల్ కవర్ కల్త స్మెల్ వచ్చింది కదా
అవును
ఆ స్మెల్ వస్తుంది ఏమైంది ఆంటీ అంటే ఏం కాలేదమ్మా అన్నది నేను ఎప్పటికే చూసున్నా ఏంంతా వేస్తా ఆంటీ అంటే లేద ద తీ స వేర కావాల బడతుంది రాన్నది కొంచెం ఉంది క్వాంటిటీ ఇంకా టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఏమంటంది ఎందు కాని చెప్తే జస్కి మేము బ్లాక్లు తెచ్చుకున్నాాం అన్నది
బ్లాక్ లో తెచ్చుకో ఎట్లయి తే బ్లాక్ లో తెచ్చుకో ఎట్లయినా తెచ్చుకో నువ్వు చేసేదా తక్కువ క్వాంటిటీ
నువ్ మాకు ముందు చెప్పలే కదా అండి తక్కువ అని అట్టనే మేము తీసుకోపోయొటోళ్ళం కాదుగా అన్నా అదేమ్ లే వాల్ వాళ్ళ అమ్మె ముస్లిము మస్తు ఓవర్ చెత్తుంది.
అట్లనే చెతారు ఆళ్ళు
ప్లాట్ ట్లేదు టెన్ రూపీస్ ఇయ్యాలని రిక్వెస్ట్ కాదు.
ఆ
ఫీస్ అండ్ ఎక్సట్రా అంతే అండీ. డైరెక్టలీ మొహం మీదే
ఆ
ఎందుకంటే ర
అంటే వాళ్ళు సెల్ సేల్ లో కాల్క్యూలేట్ చేసుకుంటారు. బిల్లు సెల్లులో వేసారా లేకపోతే మిషన్ లోనా బిల్ ఏమైనా ఉందా, అప్పుడు బిల్లు వేసారా వాళ్ళు
ఆ ఆమె లెక్కేస్ తుంది. ఆమె లెక్కే ఎత్తే పిచ్చి నీకు చెప్పేసిన ఇంత అయిందని, నువ్వు లెక్కేసి చెప్పినావు అంతే
చె
అ
చాలా ఎమర్జెన్సీలు వస్తున్నాయి. ఈడలా గానీ అంద ఉన్నాది. చప్పులు తగ్గియట్లేదు. తెలుసా ఈ హాస్పిటల్
అ విన్న కానీ ఆహా అరే
ఆరుధ్య
ఆ ఆరోగ్యంల మా నాన్న చేత్తరు కదా పని. అక్కడ అక్కడ ఏ వర్ కుండా మా నాన్నబిలుతరాయన ఆ డాక్టర్ అంటే అది బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఆయన.
ఆ
మా నాన్నకు బాగా క్లోజ్ అయినా.
ఆ మాట్లాడి ఎవరు చూస్తుంది మాకి
ఆ బిల్డింగ్ రియలెస్టేట్ చేత్తడు కదా సంబాతులు తెలవదు. సంబాతులు తెలవదు. నేను అదీన ఆలోచిస్తా సంబాదూద్ తెలవదు ఆరోగ్యలా అయితే బిల్డప్కు చూపితడు. మాఊర్ల కూడ కొ మా ఊర్ల కొందమంది పోతే మా ఊరు కొంతమంది పోతే బిల్ తక్కువ చేశారు. బాక్లోజు అయినా కాలిగ ఉన్న టైంలో కూడా మ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడుతా ఉంటడు.
అది కూడా ఎమర్జెన్సీనా
అది కూడా ఎమర్జెన్సీయే నా హాస్పిటల్ అది అంతే. ఆ
ఓకే ఓకే
నన్ను అడిగిండు కూడా ఆయన జాబ్కి
దీనిలోన చేసుకోవచ్చు కదా పక్కనే హాస్టల్. ఎక్కడ ఆరోగ్యా ఎక్కడ?
అటు ఆరోగ్య పాత హాస్పటల్ ఉంది కొత్త హాస్పటల్ ఉంది. పాతది తీసేసి కొత్తగా కట్టారు కదా ఆ కొత్తగా కడితే ఆ ఫస్ట్ అడిగిండు. ఆహా ఆరోగ్య హాస్పిటల్ అంటన్న నేను.
ఆరోగ్య అంటే ఇటే అటు
కొత్త బిల్డింగ్ ఉండే ఇప్పుడు దాన్ని తీసేసి కొత్తగా గట్టారు అటు ఉంటుండే అటు ఎటో ఉంటది.
హ్
అయితే అడిగి నేను అడిగిన మామలుగా తర్వాతే ఇంటర్న్షిప్ అయిపోయినంక చేయొచ్చు కదా అడగనా అన్నా.
దానికి పోతు కుద్ది వ్యాప చెయ్యు మల్లా కాల్ చెయ్యు
అవునా చేస్తాలే
తప్